హలో హలో హలో మా
హలో
వస్తుందా అమ్మా
ఆ వస్తుంది
ఓకే ఓకే ఎలా ఉన్నారమ్మా
బాగున్నాం
ఇంకా లా డిన్నర్ అయిపోయిందా
లేదు లేదండి
ఎందుకమ్మా తొమ్మిది అవుతుంది ఇంకా డిన్నర్ చేసుకోలేదా మీరు
ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది
అచ్చా మీకు ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడి అవుతున్నట్టున్నారే ఏమన్నా డిస్టర్బ్ చేసానా నేను
లేదు లేదండి
టైం ఉందా అమ్మా వెళ్ళడానికి
అవును అవును
అచ్చా అంటే అందరు వెళ్తున్నారా ఇంట్లో
మ్మ్
అవునా అండి అచ్చా ఇంకా ఇంక చెప్పాలమ్మా మరి మీ పెళ్ళిళ్ళు మీ ఫ్రెండ్ పె అవునమ్మా మా భోజనం అయింది ఈ రోజు తొందరనే తిన్నాం మేము
ఆ
అవున ఇంకా అటు ఎలా ఉందమ్మా వాతావరణం వెదరు ఏమన్నా క్లౌడీగా వర్షం వ వచ్చె లాగా ఉందా
అవునండి వర్షం వచ్చేలాగా ఉన్నది ఇక్కడ అయితే
మ్మ్ ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ ఉరుములు మెరుపులు ఉండేది గాలి వొచ్చింది ఇప్పుడు మా మామూలుగా వర్షం పడుతుంది
అవునా
ఇప్పుడే లోపటికి వచ్చా నేను
మ్మ్ మీరేం వండారండి ఇవాళ
అది మేము అది ఏం వండమంటే అలసంద కాయలు చేసాను కదా
అవున
ఆ అది వచ్చేసి ఇంకా పా కందిపప్పు చేసాం మేము
ఆహ
ఉనా వచ్చిన తర్వాత ఇంకా మిము పా పాడుంకా ఆ ఏమంటారు ఏమంటారు అవి చేసి పెట్ కున్నాను అన్నట్టు
అచ్చా
కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుండి ఎవరు అన్నా ఉన్నారా మీ పక్కన
లేరండి
అవునా ఆహహ ఇంకా చెప్పాలి
ఇంకా మీకేమిష్టమండి
వెదర్ ఎలా ఉందమ్మా మీ సైడు
మీ ఆ వాయిస్ మంచిగా రావట్లేదండి
అంటే నేచర్ గురించి చెప్పమ్మా మీ నేచర్ లో ప్లాంట్స్ అంటే ఇలా మీకు ఇష్టం అమా ప్లాంట్స్ పెంచడం అనేసి తీసుకురావడం నర్సరీకి వెళ్ళడం ఇవన్నీ మీకు ఇష్టమా అవును అవునా అచ రోజ్ మంచి జాబ్ అండి గుడ్ ఆహా ఎందుకంటే మనకు అవసరం అమ్మ చెట్లన్నీ ఎందుకంటే మనం అందరం నూ చెప్పాలి చెట్లనూ నరకొద్దు అనేసి చెట్లను కాపాడండి ఎందుకంటే మనకు ఆక్సిజన్ వస్తుంది చెట్ ట్లా నుండి మనం విడిచే కార్బన్ డై ఆక్సైడ్ కి ఆ దాన్ని క్యూర్ చేయడానికి ఆక్సిజన్ కంపల్సరీ మన కోసం
అవును కానీ ఈ ఇక్కడ అయితే చాలా డిఫారెస్టేషన్ అయితుంది
అవునమ్మా అదే డిఫారెస్టేషన్ అవుతుందనే కదా ఇప్పుడు వర్షాలని తక్కో బడ్ తున్నాయి మనకు ఆక్సిజన్ దొరకడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇ ఇప్పుడు అటు చూడండి డబుల్ బెడ్రూమ్ అనేసి అడవులే నరికి అక్ అక్కడ ప్లేన్ చేసేసి ప్లాట్లు వేసి ఆ కడుతున్నారు కానీ ఇది చూడటం లేదు మరి అడవిని తక్కువ చేస్తే ఎలా అనేసి
అవును అనిమల్స్ కూడా బయటకి వస్తాయి అట్లా చేస్తే
పేయతి కదమ్మా ఎందుకంటే ప్రజలకి నష్టం కదా ఇటు చెట్లు లేక అనారోగ్యం వస్తుంది అటు ఆనిమల్స్ కి బయట టికొచ్చి అదో ప్రమాదం అవుతుంది అన్నట్టు కదా అదే అందుకనే చెట్లను కం పలసరిగా నాటాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు వేసినా కానీ మన ప్రకృతి చాలా మొత్తం ఆ పచ్చగా ఉంటుందమ్మా కదా ఊ ఇంకా ఇంకా చెప్పాలి మీకు ఏమంటే అంటే ఏ చెట్లు అంటే ఇష్టం ఏ ఏ చెట్టు నాటాలనుకుంటున్నారు ఇప్పుడు
రోస్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం
అవునా మరి మీ ఇంట్లో రోజ్ ప్లాంట్స్ ఉన్నాయా
ఉన్నాయి ఉన్నాయి
అవునా ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయి మరి జూన్ లో మెరుకు ఇవ్వాలనుకుంటారా
ఒకక్కటే ఉన్నదమ్మా నా మా దగ్గరయితే
అవునా మరి ఈ జూన్ లో తెచ్చుకోండి మీరు జూన్ జూలై జూలై ఆగస్టు లో మంచి మొక్కలు వస్తాయి
వర్షం బడే ముందు తెచ్చుకోవాలి
ఊ
ఇంకా
ఇంకా చెప్పాలమ్మా మా ఇంట్లో ఈ ఇవాళ ఏం లేదు అవన్నీ చేసాను మొళ్ళు మధ్యాహ్నం దే ఉండే ఆ చపాతిీ ఇంకా అన్నం పెట్టి ఆ పచ్చడా ఉండే మధ్యలో మధ్యాహ్నం మేము గులాబ్ జాముూన్ చేసాను గులాబ్ జామూన్ చేశాను అవి తిన్నారు వీళ్ళు
ఆ నా ఫేవరెట్ డిష్ అండి గులాబ్ జామున్
అమ్మో మీకు చాలా ఇష్టమా అండి ఆ ఆ వీళ్ళు అదే చేశాను ఈ రోజు చాలా రోజులు క్రితం ఉండే ప్యాకెట్ తీసుకచ్చి చేయలేకపోయాను అటు ఇటు సమ్మా లో సమ్మర్ వెకేషన్ లో తిరగడం అయింది ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళకని పెళ్లిళ్లనేసి అందుకనే నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మల్ల ఖరాబ్ అయిపోతుందని చేసాను ఇప్పుడు
ఇంకా మీకు ప్లాంటింగ్ అంటే ఇష్టమా
ఏంటమ్మా
ప్లాంటింగ్ అంటే ఇష్టామా మీకు
అవును నాకు ప్లాంటేషన్ ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టము ఎక్కడ చూసిన కొత్త కొత్త మొక్కలు తీసుకురావడం అని ఆ మొన్న ఒక నర్సరీకి వెళ్ళాం మేము అటు దయ్యే ఒక ఏగ దైగామా హా హా
ఆహా
అక్కడ కాదు నర్సరీ నుండి తీసుకొచ్చానమ్మా నేను అక్కడ మొక్కలు మన ఇంటి ముం బట్ ఆంటీ తీసుకెళ్ళింది ఆమె తీసుకొచ్చి నేను కూడా తీసుకొచ్చాను ఒక మొక్క మళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చాను అది
అయ్యో మరిచిపోయారండి
మరిసిపోయిన ఆ పొద్దు తొందరగా తొందరగా వచ్చేసాం మేము అర్జెంట్ లో ఆ అదే అలాగే అయిపోయింది
ఆహ మీ పిల్లల కాలేజ్ స్కూల్ స్టార్ట్ టయ్యార స్టార్ట్ అయిందా అమ్మా
ఆ మా ఇక్కడ కాలేదమ్మా ఇంకా స్టార్ట్ కాలేదు మా పాప ఇప్పుడే టువెల్త్ నీట్ రాస్తుంది ఇప్పుడు నీట్ రాసింది ఒకసారి
ఆ లీకే ఆ లీక్ అయింది
అందుకని మళ్ళీ పెట్టారంటా
మళ్ళీ పెట్టారు మళ్ళీ కూడా లీక్ అయితాదేమో
ఆ అ తెలువదు ఇంకా ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్ ఇప్పుడు పంపిస్ ఫస్ట్ కి ఆ మా పాప డేట్ ఉంది నీట్స్ ది చంద్రపూర్ అని చూ పిస్తున్నారు ఇంకా సెంటర్ ఏం తెలియలేదు మా బాబుకై తే ఇరవై తరు అక్కడే ఉంటది
ఆహా
ట్వంటీ జూన్ తర్వాతనే సూ
ఆ అది చాలా టఫ్ సబ్జెక్ట్ కదా మా నీట్
అవును చాలా టఫ్ వస్తది అది నీట్ ఎగ్జామ్ ఎప్పుడు అలాగే వస్తు వస్తది ఇంకా ప్రతిసారి అలాగే అవుతుంది లీక్ అవ్వడం అని ఏదో ఒకటి అవార్డ్ వల్ల మళ్ళీ డబల్ గా రాయడం అలా పిల్లలకి భవిష్యత్ ఖరాబ్ అయిపో తది కదా మా ఇంత ఆసక్తి తోటి ఎంత డబ్బులు పెట్టి కష్టపడి చదివి వాళ్ళు కోచింగ్ తీసుకొని ఆ ఎంతో కష్టంగా వాళ్ళు రాసిన తర్వాత మళ్ళీ లీక్ అయ్యి అయ్యిందని పరిషాల్టీ ఇక డబ్బులు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే మరీ కష్టపడి ఇప్పుడు చదివిన పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి
ఆ అవును ఒక్క పిల్లా ఒక్క పిల్లా కోసం ఇంత లీక్ చేస్తారు పేపు పేపర్లయితే
మరి ఇక్కడేమో అందరూ స్టే స్టేట్ ఏంటి ఒక ఇండియాలో మొత్తం మ ఈ నీట్ రాస్తారు
రాస్తారు వాళ్ళందరు
ఒక ఒకరి కోసం మళ్ళీ రాయాలంటే ఏంటి ప్రభుత్వం కొన్ని చేసుకోవాలి నీటు తీసే వేయాలి లేకపోతే స్ట్రిక్ట్ కన్నా చేయాలి మరి చూస్తే అన్ని సె హలో ఇంత స్ట్రిక్ట్ గా ఉంటది
ఆ ఆ అవును మ్
మ్ చెకింగ్ అనేసి అది అని అన్ని ఆ
హ్మ్
స్ట్రిక్ట్ గా ఉన్నా కాని ఇలా లీక్ ఎలా అవుతుందో అర్ధం కావట్లేదు మరి
క్యాష్ ఇస్తారు టీచర్లకు అందుకే ఒక టీచర్ లీక్ చేస్తదేమో
లేదు క్యాష్ ఇచ్చే తీర్చే అంత ఇది నీట్ ఎగ్జామ్ కాదు కదమ్మా అదేదో పెద్దవాళ్ళ ప్రింటిగ్ ప్రెస్ లోనే లీక్ అయిందని అంటున్నారు
అవునా హ్మ్
అదే ఏదో ఏమవుతుందో మనకి తెలియదు ఇంకా
అవును
ఇంకా మీరు ఇప్పుడు ఇలా వెళ్ వెళుతున్నారు మీ ఫంక్షన్ ఎక్కడ ఉందమ్మా లోకల్ లో ల్లోనా వేరే దగ్గరికి వెళ్ళాల మరి లో ఒక్కలేనా అచ్చచ్చ మంచి ఎంజాయ్ చేస్తారేమో పెళ్ళిండ్లు మీరు అక్కడ కదా ఎలా హ్మ్ ఉంట పిన్నమ్మ పిండి మీ దగ్గర
బాగుండదమ్మా అవును హ్మ్
ఇంకా మీరే మంచిగా రెడి అయి అక్కడ ఏముంటాయి డిషెస్ ఏమన్నా
ఆ హలీమ్ అవును ఉంటది హలీమ్ ఉంట ఉంటది బిర్యానీ ఉంటది ఖీరు ఉంటది అవును స్వీట్స్ లో బాగుంటాయి స్వీట్స్
సరేనమ్మా మీ అమూల్యమైన సమయము మాకు ఇచ్చినందుకు కోపు ధన్యవాదములు
ఓకే అండి